వినిపిస్తుందా అండి
ఏ లే అండి ఇప్పుడే పని అయిపోయింది కూర్చున్నా
మీరు పాటలు బాగా పాడతారంట ఇక్కడ నేర్చుకున్నారా సంగీతము
నేను సంగీతం ఏం నేర్చుకోలేదండి చిన్నప్పటి నుంచి పాడడం అలవాటు మా డాడీ బాగా పాడతాడు అలా నేను
ఆహా డ్యాన్స్ డ్యాన్స్ కూడా నేర్చుకున్నారా లేకపోతే ఓన్లీ పాటలేనా
పాటలే అండి డ్యాన్స్ రాదు నాకు
ఆహా అంటే ఎట్లా టీవీలో చూసి నేర్చుకున్నారా ఎట్లా
అంటే చిన్నప్పటి నుంచి పాటలు పాడేది అలవాటు అనమాట ప్రేయర్ సాంగ్స్ చర్చి లో పాటలు పాడడం స్కూల్ లో ప్రేయర్ సాంగ్స్ ఉంటాయి కదా ప్రేరు ఉన్నప్పుడు అట్లా పాడ
ఎక్కడన్న ప్రైజెస్ వచ్చి
ఎక్కడ నేను బానే ఫస్ట్ మాకే అండి
అవునా అంటే ఏమైనా టిప్స్ వాడతారా అండి ఇట్లా గొంతు మంచిగా కావడానికి ఏదన్నా
ఆ అంటే టిప్స్ అంటే మనం ఎక్కువ పాటలు పడేటప్పుడు ఎక్కువ నాకు తెలిసయితే మనము ఫుడ్ తక్కువ తినాలండి లైట్గా
ఆహా
పాడేటప్పుడు ఫుడ్డు లైట్ గా తి తప్పకుండా ఒక వాటర్ బాటిల్ పక్కకు ఉండాలి కొంతమంది ఏమో చూయింగ్ గం ఉంటుంది కదా నమ్మలమంటారండి
ఆహా అంటే మీరు ఎప్పుడన్నా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అట్లనే చేస్తారండి
అవునండి ఈవెంట్స్ అంటే ఈవెంట్స్ ఏమి ఉండవుండి మాకు ప్రేయర్ మీటింగ్స్ ఉంటాయి కదా చర్చి లో
ఉహు
అతాపుడు అట్లానె చేస్తా అండి నేను
ఓకే అవునా అదే నాకు పాటలంటే ఇగా చాలా ఇష్టము నేను కూడా పాడాల అనుకుంటున్నా డాన్సింగ్ కూడా వచ్చు నేర్చుకున్నా గాని పాటలు పాడితే కొంచెం బాగుంట అమ్మాయిలం
హ్మ్మ్ అయితే సరిగ్గా కోర్స్ ఉంటదండి సంగీతానికి కోర్సుంటది
ఉహు ఏ కాలజ్ మీ కేవన్నాయి ఐడియా ఉందా అండి చెప్తారా ఏదన్నా
ఇక్కడ ఉంటదండి ఇక్కడ మా దగ్గర మా కాలనీలో ఉన్నారు ఒక సంగీతం నేర్పించే మేడం ఉంది
ఆహా
కొంతమంది ఏమో క్యాష్ ఇన్స్ట్రుమెంట్ తోటి నేర్పిస్తారండి
ఆహా
వయలిన్ గాని క్యాషయో గానీ కొంతమంది ఏమో సరిగామ పదనిస
కర్ణాటక మ్యూజిక్దిి
అదే ఒకలే అదే సరిగమ పదన్ని చా ఉంటది కదండి ఆ సా రీ గా మన్నర్ ప్పిస్తారు కదండి ఓకాల్
అవునండి అదే నేను ఒకసారి నేను మీ పాట విన్నాను విని అనుకున్న సంగీతం మొత్తం ఏమైన్నా నేర్చుకున్నారా లేకపోతే అంటే బై భర్త్ పుట్టినప్పటి నుంచి కొంతమందికి దేవుడు ఇస్తాడు కదండి వరం
అంతే అండి నేను ఇప్పుడు సంగీతం నేర్చుకోడదని మా డాడీ పెద్ద సింగర్ అనమాట అట్లా నాకొచ్చి వచ్చింది మా చెల్లెలు కూడా బాగా వాడతారండి
అవునా అంటే ఇక మీ ఫ్యామిలీ అందరు బా
ఆ సింగర్స్ సంగీతం
అ రీసెంట్గా ఏదైన్నా పాటలు పాడ అంటే రండి ఎక్కడైనా
చర్చి ప్రేయర్ మీటింగ్స్ లో బాన్నామండి త్రీ డేస్ ఉండే
ఆహా
అయితే పాడిం నా కోరికనేమో యూట్యూబ్ లో కూడా పాడాలి ఎక్కడ స్టేజ్ మీద పాడాలని ఇష్టం కానీ ఇక పెళ్ళయింది కదండి ఇక
ఎందుకంటే మీ హస్బ ఇడ్ మీక ఏం సపోర్ట్ చేయాలి
ఆ సపోర్టింగ్ అంట అంటే ఏంంటదండి ఉదయంమాయ వస్తే సరిపోతుది పిల్లలని చూడడం సరిపోద్ది నాకేమో పాటలు పాడాలంటే చాలా ఇష్టం
మరి ఏముందండి ఇప్పుడు చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదండి ఇన్స్టాగ్రామ్ ఉంది
మళ్ళీ బయటికి వెళ్ళాలి మనకు తోడు మళ్ళ ఎవరరో ఒకరు ఉండ
అట్లా కాదండి ఇంట్లోనే మీరు ఇయర్ బోడ్స్ తీసుకొని మ రికార్డ్ చేష్ ప అయితే అయిపోద్ది కదండి
ఆ మళ అట్లా ఫీస్ అవన్నీ కనిపించొద్దండి మా హస్బెండ్ కి ఇష్టం ఉండదు అలా
ఆహా కనిపించకుండా కూడా ఉంటాయిండి ఫ్లవర్స్ పెట్టేయినా ఏదైనా ఇమేజ్ పెట్టయినా
అవునా మా హస్బెండ్ కి ఇష్టం ఉండదు దడి ఎనకి ఇష్టముండదు
అవునా మా హస్బెండ్ కి ఇష్టంగానే నాకేమో రాదండి నేను
ట్రై చేయండి మీరు మీ ఆహా మీరు ఒకళ నేర్చుకోండి సంగీతం ఒక టూ త్రీ మంత్స్ ఉంటది అనమాట ప్యాకేజ్ లాగా ఉంటది మీరు ఒక్కొక్క స్టెప్ దాంట్లో కూడా ఉంటది స రీ గా మా పా ద నిసలు తర్వాత టా ఉం ఒకంటే కదండి ఒకకాళ్ళు అన్ని నేర్చుకోవడానికి ఉంటది మీ ఎవరైనా అక్కడ మీ దగ్గర ఎవరైనా మేడం వాళ్ళు ఉంటే మీరు కనుక్కొని వెళ్ళండి
ఆహా సరే అండి ఓకే అండి దాని గురించి అడుగుదాం అనేసి చేసిన నేను ఏమన్నా తెలుసు ఉంటే నాకు మెసేజ్ అన్నా కాల్ యండి ఇక్కడ నేర్పించే వాళ్ళు ఎవరనా ఉంటాయి ఓకే సరే అండి సరే అండి ఓకే అండి బాయ్
ఆ